ఏం లేదు నిన్న దగ్గర దగ్గర వారం నుంచి బట్టలు పిండాలే వారం అంటే ఒక మూడు రోజ మూడు రోజులు కావచ్చు అన్ని అయినాక పొందుదాం ఆ ఫుల్లు వర్షం ఇప్పుడు విండుదామంటే అము టెన్ వర్ ఇ నేను ఆఫేసా అని అంటుంది ఓకే పైన ఒక అక్క వాష్ చేస్తుంది జల్లి జల్లి వాష్ చేయాలి ఎట్ల నో అట్లా
ఉ హు వచ్చినవా
టూ టు నైన్ షిఫ్ట్
అవునా?
ఏం చేస్తున్నావు నువ్వు
ఏం లేదుపడుకునా ఫీవర్ వచ్చింది
ఏ ఎందుకే ఇప్పుడు ఎవ్వరికి చూడు ఫీవరే మీ అన్న కూడా ఫీవరే
అవునా?
అవును
ఏ అశ్విని కోడెక్కడి నుంచి తెచ్చావ్ ఏం లేదు చెక్ చేయపీచు కోచుకున్న బస్సు సౌండ్
హా
ఇంజక్షన్స్ వేసుకున్నా తిన్నా పడుకున్నా
నేను అన్నం కూడా తినలే బట్టలు అయితుంది లైఫ్ అంత
నవ్వు మీ చెల్లి ఏది పై కన్నా తెచ్చుకోకపోయ్యేనావు మరి ఫుడ్
డైరెక్ట్ వచ్చినే డైరెక్టర్ వచ్చిన వచ్చిందే డ్రెస్ చేంజ్ చేసుకున్నా పైనకి వచ్చినా కింది పోయి బా అన్నం తినేసి ఆయిల్ పెట్టుకొని పడుకుంటా ఇక
ఆహా ఉంటాదా మరి ఫుడ్?
బాక్స్ లో తీసి పెట్టింది తీసి పెట్టమని చెప్పినా
ఆహా
మ్మ్ తొందర ఇంకా బైకు అని వస్తున్నా కాబట్టి జల్దీ వస్తున్న మ్మ్
చెప్పాలే ఉన్నారా మీరు మొన్న ఉన్నట్టుగా అందరం
అందరు
ఆహ ఎప్పుడు అచ్చిండు?
హ్మ్మ్ సండే
సన్ గా ఆహా
చందమామ అయితే నేనేమనుకున్నా ముందుగా వచ్చా అనుకున్నా యూస్ చేయ్ లేనేలేదు ఆళ్లకి ఎందుకొచ్చిందో ఎందుకొచ్చిందొ.
ఆ
ఆ చాలా అయినయా బట్టలు?
అహ్హ్హ్ పిండుతావు గ లేవు గద. వాషింగ్ మిషన్ లెయ్యాలి కదా.
నె ఎయ్య ఎందుకంటే ఖరాబ్ అయితనై బట్టలు ఇజ్సీగా. కే ఏస్తలే.
ఆ
హే పట్టపట్ట వాష్ చేయాలి ఇప్పుడు.
కర్రి ఈరోజు చికెనా?
చికెనే, చికెన్ చేషిందో ఎం చేషిందో ఆమె ఏదన్న తీయనీ ఇగ.
ఆ ఆహ్
ఈ బట్టలు నిన్ననే ఎట్టినా
ఆహ
ఏం కర్రీ ఏషింది మమ్మి?
మామ్మే ఆ పప్పండింది.
తిన్నవా, ఏ పప్పు?
తిన్నా ఇంతకు ముందే పొద్దన్నుంచీ.
బాహ్
ఆ
ఇంట్లో పప్పు బోన్ టది
హా
మా ఆఫీస్ లో మౌనిక అక్క బా చేస్తది.
ఆహ
ఆ
మధ్యాహ్నం తింటలే వచ్చి అది ఆఫీస్ లో పాపం.
మిర్చీలు లేదులే అంటె మంచం ఎక్కుతుండె.
ఆ
తినలేదండి ఆఫస్ లో ఉంటే.
రక్షకే ఆ ఎప్పుడు? నీ టైమింగ్స్ ఏనా? చిట్ట్
ఆ ఈరోజు ఏయిట్ కే ఎలిపోయింది. రేపు మార్నింగ్ వస్తా సార్ నాకు తొందరగ పంపీయరా అన్నది. ఇగ రేపు గుడా ఇదే షిఫ్ట్.
అవునా
తొందరగ ఒస్తే పంపిస్ తొందరగ పంపిస్తానన్నడు.
ఆహా ఈళ్ళ్ తోన్ గోసమ ఉంద కాదు
ఆ సి ఎం ను క్కరే
న
ఏమ అనడు కాకపోతే
కా
నాకు ఫన్ చేస్తనే పిలుస్తాడు పిలిచి అడుగుతా ఉంటాడు ఇదోక్కటే బాధ ఇగ
ఆ
ఏం చేస్తుంది మరి మమ్మీ
అర్ధం కాలే
మమ్మీ ఏం చేస్తుంది
పన్నుకున్నది మమ్ ఇప్పుడే
నువ్వేం చేస్తున్నావు పడుకోక మరి పడుకోరాదు
డీ ప్రోగ్రామ్ వత్తుంది కదా చూస్తన
ఆహా యా పస్ ఎక్కువ అనిపించిన యవసనం ఏం లేవు బట్ట ఫస్ట్ మీ తీసుకోర అక్క
అప్పుడు ఈవినింగ్ హమీదాకు ఫోన్ చేసి మాట్లాడుండే
మ్మ్
ఇందులో నుండే సిక్స్టీన్ అయినాయి ఇంకా ఫోర్ ఉండే అంతే ఇక
అమ్మో సిక్స్ట్ ఎయిట్ లో కంప్లీట్ చేసినా ఎప్పుడు కంప్లీట్ చేసినా
ఆ రేప్ లాస్ట్ టంట కదా మెసేజ్ వచ్చింది
అవును అవునదే
అందుకే ఇగ ఇన్న కొడత అయిపోతది కదా అని
మ్మ్
మ్మ్
అయ్యా
ఏమైంది
కాదు అక్క కిందుండే అందుకే కాను వాటర్ వస్తుంటుంద
ఆహా
మో సిరి
ఏమైంది ఏంది
నీ అక్క కింద ఉండి అడిచింది నీ అక్క బట్టలు తీసుకున్నామని వచ్చింది కిందుంది కదా అని వాటర్ పోస్తున్నా
ఆహా
గా విండుతానే నా చెవు ఉంటదొ, ఓతుదా కూడా నాకు తెల్వద్ ఫ్రెండ్స్.
మీ బాబాయీ ఎట్లా ఉన్నాడంట. బాబాయీ ఎట్లా ఉన్నాడంట.
మంచిగానే ఉన్నాడు.
బెటర్ ఆ అప్పటికి ఇప్పటికీ,
ఆహా డిశ్చార్జ్ చేద్దామని అన్నారంట అట్లో ఇక డామేజ్ అయింది. అని కొంచెం కిడ్నీల మీద ఎఫెక్ట్ తగ్గింది. డిస్టచార్జ్ చేద్దామని అన్నారటగానీ. పెద్దోడా. ప్రచ్ఛదు అన్నది ఉమ్
వి జిస్ మీ తమ్ముడు పడుకున్నది.
ఆ
ఉమ్
ఈ షిఫ్ట్ అయితే సుఖమ తెల్సారా
ఎందుకే
ఏం ఉండదు ఇక మంచిగా లేటుగా లేవచ్చు.
ఆ
ఈ షిఫ్ట్ లో చేసి మళ్ళ జనరల్ షిఫ్ట్ అంట ఏడిపోస్త సరే ఇగ
అవును. ఇదే బెటర్ కదా మధ్యాహ్నం నుంచి. నైన్ వరకి, ఉమ్ ఉమ్
ఏం చేసిండు బిత్రోడు నిన్న బర్డే కదా.
ఆ
అయితే మార్నింగ్ త్రీకేమో తాగడానికి. పోయిర పోయి పోలీసోలకి గుద్దిరాట అప్పడికే, తాగి ఉన్నప్పుడు సైలెంట్ ఉండొచ్చు కాదా ఎందుకు అంత నైట్ పోయి తాగడం మళ్ళ. పోయి పోలిసోలకి గుద్దితే బండి తీస్కొని పోయిరట. మస్తు కొట్టిరాట.
బైక్ ఎవరిది.
ఎవరిదో మరి ఇగా బాచి అన్నది కావచ్చు బాను వచ్చిందే.
ఎడ్కి
బాను ఒచ్చింది. ఫొటోస్ పెట్టిండు ఫొటోస్ పెట్టి అమ్మ తోడు సౌమ్య నాకేం తెల్వాలంటే ప్రడమ్యూట్ వచ్చింది కూడా తెలవద నేను ఫొటోస్ దిగానే సైలెంట్ ఉన్నా వాళ్ళే వచ్చి ఫొటోస్ తీసుకురు ఆమె వచ్చి బాచివాడ వచ్చి గల్లా పట్టుకున్నాడు.
ఆ
అన్ని చెప్తున్నాడు. మొత్తం మూడ్ అంత డిసప్పాయింట్ అయింది అంటున్నాడు, ఇగా నీకు ఇష్టం అయన మళ్ళ ఎందు అట్లా అబద్దాలు చెప్, త్ర వెళన
ఆ
అమ్మలామె ఎందుకు వచ్చింది ఫస్ట్ నీకు అంత ఇష్టం లేనప్పుడు నువ్వు సైలెంట్ దూరం జరగచ్చు కదా ఎందుకు పక్కనే ఉండి దిగలే, ఆమెనే వచ్చి ఆమె వచ్చి పక్కన నిల్చునదంట,
అవో
ఏమో వాళ్ళ నడుస్తుందో నడుస్తలేదో ఆయనకే తెలవాలే ఇగా,
ఉ అయినా కూడా మళ్ళ ఎట్లా అంటే ఏమంటారు ఎట్లా చేసుకుంటారు.
ఏమో ఇగా అది ఆయనకే తెలవాలి ఇగా,
కరెంట్ పోయింది, మాక్కడ
ఎంత ఎంత టైమ్ అయితుంది,
టైమా నైన్ ఫార్టీ నైన్ అయితుంది, ఏయిట్ మినిట్స్ అయింది.
ఆ టెన్ మినిట్స్ అవ్వగానే కట్ చేస్కో, బట్టలు అయిపోయినాకా తిన్నాంక నేను ఫో తినేటప్పుడు అయినా ఫోన్ చేస్తా కానీ
ఆ అప్పుడు వన్ మినిట్ వన్ మినిట్ మట్లాడు ఇగా త్రీ అయితే అయిపోతాయిలే,
అందులోను ఎన్ని వేస్ట్ అయినాయి త్రీ వేస్ట్ అయినాయి.
అవునే
మరి అది కాలిక్యులేట్ చేసుకోవా
చెయాలా నీకు వినిపిస్ వచ్చిది మని పడతాయాన్ని వచ్చిందా,
ఏం రాలేదు ఇంకా పడుతున్నాయని వచ్చింది. నాకు ఇంకేం పడతలే మరిగా
సరే లే ఆహా కాదు
మెడలు నొస్తున్నాయి.
పిండి పిండు ఎం కాదు
ఆ
బ్రెష్ ఎశి రాక్తందిగా బానే ఉహ
సరిగా పిండుతున్న అందుకే రాక్తున్న,
ఉ రాక్ రాక్
మైయిఅయిపోయినా ఇంకా
అయిపోలేద్ గనీ ఏమంటరూ వాటర్ ఒత్తున్నయా మంచిగా
ఒస్సలేవ్
సాదే సోలే
మ్
అదె సూర్యా
గదే అద బాద ఇగా
ఊ రేక్ ఒచ్చింది గా హాస్టల్ కి
ఎందుకంట
ఏమో ఏమైనా ఓపెనింగ్స్ ఉంటాయి కావచ్చు అని ఒచ్చిందంట అదే అదే ఆ మా మా ఆ కాల్ అన్నది ఒస్స ఒస్సా సరే